బాగున్నామండి మీరు బాగున్నారా.
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నండి బాగున్నా.
ఏం లేదండి ఇప్పుడు ఇంట్లో పని చేసి కూర్చుంది మీరేం చేస్తుంది.
ఏం లేదం ఇందాకే పని అయిపోయింది తిని అలా కూర్చొనిన్నామండి.
అవునా మీ పన్లు కూడా ఐపోయినయా అండి.
ఉమ్ అన్ని పనులు అయిపోయినాయండి.
అవునండి.
ఏం చేస్తూ ఉంటారండి?
అర్ధం కాలేదండి.
ఏం చేస్తూ ఉంటారండి?
నేన అండి బి ఫార్మసీ థాడ్ ఇయర్ అండి నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాలిడేస్ అం డి ఇంటికి వచ్చాను, ఇంట్లోనే ఉండండి మీరేం చేస్తారు మరి?
నేను బీ ఫార్మసేనాండి.
అవునండి
ఊ ఏ ఇంట్లో అందరు బాగున్నారా అండి?
ఆ అందరు బాగున్నారండి. మీరు అందరు బాగున్నారా మరి?
అందరు బాగున్నారండి. ఊ నేం చేస్తున్నరండి. మరి ఇంట్లో అందరు?
ఏం లేదండి మా డెడ్ బయటికి వెళ్ళిండు, తమ్ముడు ఫ్రెష్ అయితుండు, మమ్మీ ఫోన్ మాట్లాడుతుంది. అట్లానే నేన్ కూడా ఫోన్ మాట్లాడుతునండి.
అవునా అండి బిజీ షెడ్యూల్ అండి అందరిది.
అట్లేం లేదండి.
ఆవును
కొంచం పన్ జెయ్
ఊ ఏ మీకు ఎలాంటి దుస్తులు ధరించడం అంటే ఇష్ తమండి
అర్ధం కాలేదండి ఏమన్నరు
టీ దుస్తులు అంటే క్లాత్స్ క్లాత్ లేదంటే ఎట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవడం ఇష్టం అండి.
ట్రెడ్రి ట్రెడిషనల్ వేరే ఎక్కో ఇష్టమండీ నేను మక్సి మమ్ అప్పుడప్పుడు వేస్తనండి.
అవునా షాపింగ్ చేస్తూ ఉంటారండి మరి తరచుగా
తరచుగా అంటే ఎప్పుడు ఏమైనా పండుగలు ఉన్నప్పుడు బర్త్ డేసు పైసలు ఎక్కువ ఉన్నప్పుడు ప ఆర్డర్లు పెడతామండి.
మీరేమేమ్ పండుగలు జరుపుకుంటారండి.
మేమ అండి క్రిస్టియన్స్ కదండి క్రిస్మస్ జరుపుకుంటాం.
అవునా మీకెన్ ఆ ఏది ఇష్టం క్రిస్మస్ ఏ ఇష్టమా ఎక్కో
లేదండి దసర పండగ ఇష్టం.
అవునా ఊ తెలుసా తెలుసా అండి మరి ఆ పండగ రోజు ఏం చేస్తూ ఉంటరో
లేదండి మీరు చెప్పండి.
ఆ ఆ పండుగ రోజు ఆ ఇట్లా మేకలను గానీ అ కోడిలను గానీ ఇట్లా వెహికల్స్ ఉంటాయి కదండి. బండులు ఆ వీటిని పూజలు చేస్ తరు బలిస్తరు. నరదిష్టి తీస్తరు ఊ ఒట్ టూ బైక్స్ ఉన్నాయండి దేనికి పనికిరావ్
అవునా అండి మీకు వచ్చా అండి మరి డ్రైవింగ్ ఇంట్ల ఏదన్న బయటికి వెళ్ళడం బయట పనులు ఏమన్నా ఏస్తరా అండి బయటికి వెళ్ళి
బైక్ లేదం అండి నేను బైటికెటెళ్ళను ఇంట్లోనే ఉంటా, డ్రైవింగ్ అంటే స్కూటీ కొంచం కొంచం వచ్చు, ఎన్కొకరు కూర్చుంటే నేను డ్రైవ్ చేస్తాండి.
ఆ అవునా అండి, సమ్మర్ ఎట్లా ఎంజాయ్ చేసిందండి మరి?
ఏం లేదండి ఇంట్లనే ఉన్నా తినడం, పడుకోవడం.
ఉమ్ అవునండి అందరు అందరు ట్రిప్స్కి వెళ్తున్నారండి, చాలా బాగా అనిపిస్తంది వాళ్లు థేటర్స్ నీ చూసి నా గుడ ఏటైనా ట్రిప్స్ కెళ్ళాలనిపిస్తుందండి, మీకు అనిపిస్తుందా అండి అలా?
అవునండి మొన్న మాకు తెలిసిన తమ్ముడికి ఏదన్నా తెలిదు నాకు గుడ ఎళ్ళాలనిపిస్తుంది.
ఆ అండి నాకు గుడ మా ఫ్రెండ్ రీసెంట్ గా వెళ్ళిండు, ఫుల్ స్నాప్స్ ఏసిండండి, చూసాను బాగుంది. అసలు నేను అనుకోలే అంత బాగుంటదని. చాలా బాగుందండి మంచు మధ్యల ఉమ్ మైనస్ ఫోర్ డిగ్రీస్ ఉందంటా అండి అక్కడ.
అవునండి బాంటది, డ్రీమ్ ప్లేస్ అండి అరుణచ్ చలం తర్వాత అది ఇగ
అవునా అండి మన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, మీరు గుడ వెళ్ళాలి మంచి స్ సిటిలై
అవునండి కానీ డేంజర్ అండి, అక్కడ ఎళ్ళడం
అవునండి మా ఫ్రెండ్ అయితే ఎళ్ళిండు దర్శనం గుడ అయి ఫ్రెండ్ ఇప్పుడు రిటర్న్ గుడ ఐతదిండి ఒక రేప్, ఎల్లుండి
ఉమ్
అవునండి ఇప్పుడు అక్కడ ఆ అది ట్రిక్కి మన కొండలు ఉంటయి కదా అండి టెంపుల్, టెంపుల్ నుండి ఇప్పుడు కిందికి వస్తుండండి మా ఫ్రై ఫ్రెండు ఇప్పుడు కిందికి వచ్ ఇంకొక్క వన్ డే ఆడ స్టే చేసి నిద్దె వస్తా అన్నడండి.
ఉమ్ వెదర్ మాత్రం మస్తు ఉంటదండి అక్కడ.
చూసానండి నాకు రెండు కళ్ళు సరిపోలేవండి, నాకు ఫుల్ అంటే అంటే నాకు ఎక్కువ ఆ ప్లేస్ల గురించి తెలువదుని అన్ని స్నాప్స్ ఏస్తున్నారండి మా ఫ్రెండు, అదే చూసుకుంటూ ఉం
ఉమ్ మీకొకై డి ఇవ్వనా అండి, కేదార్నాథ్ అని ఒక మూవీ ఉంటది, హిందీ మూవీ. సుశాంత్ సింగ్ రాజ్ పుట్. తీస్ ఇంకా సారాహలి కాంది, వాళ్ళ ఇద్దరు కాంబినేషన్ లో ఒక మూవ్ ఉంటది, అందులో మొత్తం కేదార్ నాతే ఉంటది, చూడండి బాగుం
అవునండి మీరు చూసారా అండి మరి?
చూస్న ఒకసారి త్రీ, ఫోర్ టైమ్స్ చూసిన అండి. మస్తు ఉంటంది, త్రీ ఫోర్ టైమ్స్. టీ వీలో వచ్చినప్పుడల్లా చూస్తా అండి.
ఇగ దేవును దేవుని దయ ఉండాలే, అట్లనే మనకు ఫుల్ పైసలు ఉండాలె, మంచి బడ్జెట్ ఉండాలె. పోవడానికి అట్లా.
అరుణాచలమే వీలైత లేదండి ఇంకా కేదార్నాథ్
ఉమ్ ఏం కాదండి ఎళ్తారు మంచిగా మంచు పూల్తిగ గట్టిగా కోరుకోండి, నాకు కూడా చిన్న చిన్న ట్రిప్స్ ఉన్నాయండి. కేరళ చీరాల బీచ్ అవి చూడాలి ఒక స సారన వెళ్ళాలి విజిట్ చేయాలని చాలా ఉందండి. అవునండి మన ఇండియాలో నే ఫుల్లు ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి కాని మనం ఎటెళ్ళలేమండి
ఊ ఇండియాలో అంటే మన తెలంగాణలోనే కూడా ఉన్నాయి కదా అండి మనం ఎట్ వెళ్ళలేమండి.
మీర్ మాక్సిమమ్ ఇగ మన తెలంగాణ అయినా అండ్ ఆంధ్రప్రదేశ్ అయినా మొత్తం ఎక్కో ఉన్నాయి అంటే బీచెస్ అండి. బీచ్ లో గ అవి పార్క్ ప్పులు ఆర్టికల్చర్ గ్రీనరీ గురించి పార్కులు బీచ్లేం మీకేమి ఇష్టం అండి పార్కులు తిరగడం ఇష్ టమా బీచ్ ప్లేసెస్ ఇస్
బీచ్ ఏ అండి నాన్ నాకు పాండిచ్చేరి ఇగ అరుణాచలం వెళ్ళాలని ఉందండి ఎవరిని అడిగినా తీసుకెళ్ళట్లే మా డాడీ అంటున్నారు నీకు మనీ ఇస్తా నువ్ మీ ఫ్రెండ్స్ తోని వెళ్లు అని అంటున్నారు కుదరట్లే అండి వెళ్ళాలంటే మీరు ముగ్గురు వెళ్ళండి నేను రాను నాకు కుదరదు ఇగ కదా అని అంటున్నా డాడీ లేకుండా ఎలా వెళ్తామన్
అయ్యో అవునా అండి
ఊ వేములవాడ కూడా వెళ్లేది ఉందండి కానీ కుదరట్లేదు డాడీకి ప్రతి ఇయర్ ఎల్తమ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ సెకండ్కి వెళ్ళినా ఇగ ట్వంటీ సెకండ్ అయిపోయింది సెకండ్ కూడా వచ్చిందండి ఇంకా వెలా ట్లే
మేలో వెళ్ళారా అండి లాస్ట్ ఇయర్ మీరు.
ఆ లాస్ట్ ఇయర్ మే ట్వంటీ సెకండ్ కెలినామండి
అవునండి బాగా జరిగిందా అండి మళ్ళ ఆ సంవత్సరం ట్రిప్పు మీది
ఊ బాగా జరిగిందండి అన్ని తిరిగి వచ్చినం ఈసారి వేములవాడతోనీ స్వర్ణగిరి అని కూడా అనుకున్నాం గనీ సెట్ కాలేదండి ఇగ
అవునా చాలా మంచిదండి దేవస్థానాలోకి తిరగడం కూడా
అవునండి పుణ్యక్షేత్రాలు తిరుగు తెనే కదండి కొంచెం మనం చేసిన తప్పులన్నీ ఈ తీరిపోయేటి తెలిసి తెలివక మనం ఎన్నో తప్పులు చేసుంటాం
ఆ అవునండి మనకు అట్లా పోయ్ తానే మంచిదండి
ఊ అవును నండి అట్లా తెలిసి తెలివక తప్పులు చేసినవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి
నండి
ఊ మీకు ఎక్ ఎటు ఎక్కువ ఎటు వెళ్ళడం ఇష్టం అండి బీచెసా టెంపుల్ స లేదంటే పాక్స లేదం
నాకు ఫస్ట్ ప్రిఫ్ ఫ్రెండ్స్ నేను చర్చ్కిస్తా అండి చర్చ్ ఇష్టం అట్లనే బీచెస్ ఇష్టమండి. బీచెస్ ఉ నాకు చాలా ఫేవరెట్ అండి
అవులె ఏం చేస్తాం తర్వాత బీచెస్ ఇస్తాంమా అండి
అవునండి మేము కూడా ప్లాన్ వేసినాం మీద చర్చికి వెళ్దామని కొన్ని కారణాల వల్ల వెళ్ళడం కాలేదండి
అవులా అండి ఒక్కొక్కసారి సడన్ గా అట్లనే ఆగిపోతుంటాయిడి మా భీమల వాడ కూడా అట్లనే ఆగిపోయి
అవునండి ఇక బడ్జెట్ మెయిన్లీ ఫస్ట్ బడ్జెట్ రీజన్ అయితది తర్వాత ఇంట్లో వాళ్ళు ఫ్రీ ఉండరు ఇ మా మమ్మీ డ్యూటీ కూడా స్టార్ట్ అయిందండి మమ్మీ డ్యూటీకి వెళ్తా ఉంటుంది
అవునండి మా బడ్జెట్ ఏం లేవండి మా డాడీకి వీలు లెక్కనే వెళ్దట్లేదు లెదు
అవునండి మాఊళ్ళు మా మమ్మీ ఫ్రీ ఉన్నప్పుడు డాడీ ఫ్రీ ఉండరు అట్లా బిజీ వల్ల మాక్సిమం మా ప్లాన్స్ అన్ని ఆగిపోతాయండి
అవునండి ఇప్పుడు మా మా కాలేజ్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఎప్పుడు వెళ్తామో ఏమో అ భీమలవాడేగా
అవునా అండి అదే అండి మనా కాలేజ్కి వెళ్ళక ముందే మంచిగా ట్రిప్ పోయి మంచిగా దేవుని దర్శనం నం చేసుకోండి
ఇయర్ కి వన్స్ వెళ్లేది ఒకటే ట్రిప్ అండి అది కూడా ఈసారి వెళ్ళలేదు మేము దాని కోసం అన్న డ్రెస్ కూడా తీసుకున్నాను
అవును
లాస్ట్ ఇయర్ డ్రెస్సెస్ తీసే ఏం తీసుకోలే అని డైరెక్ట్ వెళ్ళినాం సడన్ గా అనుకొని నిన్న అనుకోని ఇవాళ్ వెళ్ళిపోయినాం ఇవాళ ఈసారి ఎంత ప్లాన్ చేసినా అవ్వట్లేదు శివయ్య మమ్మల్ని పిల్వట్లే హలో
అవునండి ఈసారి కూడా ప్లాన్స్ ఏమయ్యకండా అండి డైరెక్ట్ వెళ్ళిపోండి ఒక మంచి రోజు చూసి అవును
అవునా అండి వెళ్లాలి కాలేజీకి కెళ్లిలు
అవును అవును ఎలా ఉంటదండి మరి మీ దగ్గర స్టడీ కాలేజ్ లో బాగుంటందా
బాగుంటుందండి ఈ మిగతా కాలేజ్ తో పోలిస్తే మా కాలేజ్ లో బాగుంటదండి చిన్న కాలేజీ అయినా స్టడీ ప్రకారంగా చూసుకుంటే బాగుంటుందిండి
అవునా అండి ఇప్పుడు అయిపోయిందా అండి మరి సేమ్ సేమ్ లు అయిపోయినాయా
మొన్న ఒక సెమ్ అయిపోయిందండి రిజల్ట్ కూడా వచ్చినాయి ఇప్పుడు జులై లో ఇంకో సమ్ కూడా ఉంటు కదండి మీకు అయిపోయినాయాండి సెమ్
ఇంకా రాలేదండి వచ్చేది ఉంది మాది సెమ్
అవునాండి వస్తుదిలేండి జులై వరకు
అది ఎంత లేట్ వస్తే అంత మంచి మంచిదండి ఇప్పుడు ఇంట్లో మొత్తం సమ్మర్ ఎంజాయ్ ఊర్ళకి తిరగడం అయిందండి చు పెట్టాలి ఇంటికి ఇంకా ఇంకా వెళ్ళదే ఉన్నది ఇంకా ఇప్పుడు ఏం చదవనే లేదండి
అవునండి ప్రిపేర్ ఏం కాలేదు నేను కూడా సమ్మర్ హాలిడేస్ లా బుక్స్ తెచ్చుకున్నావా ఆది ఇది అని అన్నరు కాని నేనేం తెచ్చుకోలేదండి సరే అండి నెక్స్ట్ కాల్లో కలుద్దాం
ఓకే అండి
తెలుసా